ఆ వినిపిస్తుందండి చెప్పండి
బావున్నారా అండి
ఆ బాగున్నానండి మీర్ బాగున్నారా
ఆ బాగున్నం ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్నానండి మీర్ తిన్నారా
మీర్ ఏం తినరు
నేనా అండి పులిహోర తిన్నానండి ఊమ్
బాగున్నారా ఇంట్లో అందరూ
అండి మీ ఇంట్లో ఎలా ఉన్నారు అందరూ బోన్నారా
అందరు బాగున్నారండి
ఏం చేస్తున్నారు మరి
చలేదండి అలా తినేసి బయట కొంచెం బాగా చల్లగా ఉంటే వాకింగ్ చేస్తూ ఉన్నాం
అవునా
ఆహ్
ఊమ్
ఏంటండి ఏమి స్పెషల్ ఏం చేయలేదా ఇంట్లో
ఏం లేదండి ఏం స్పెషల్ ఇంకా ఇప్పుడే నార్మల్ గా ఏవైనా అకేషన్స్ ఉంటే స్పెషల్ ఉంటాంది
అందులోనూ ఈరోజు శనివారం కాబట్టి ఏమ్ స్పెషల్ ఉండదు
ఆ ఓన్లీ పూజనే స్పెషల్ ఈ రోజు
ఆవును రేప్ సండే కదా రేపు చేస్తారులే స్పెషల్
లేదండి ఇల్లు క్లీన్ చేసాం కదా ఫెస్టివల్ కి
అవునవులే
ఇంకా ఫెస్టివల్ రావాల ఫెస్టివల్ అయిపోతేనే
ఆ మేమ్ కూడా క్లీన్ చేసామండి ఇల్లు
అయిపోయిందా
ఆ అంతా అయిపోయింది ఒక్క పని మా మాత్రమే ఉంది అది ఇంకా రేపు సండే కదా ఎలాగో ఖాళీగానే ఉంటాము రేప్ ఒకటే చేస్తే అయిపోతద్
అంతా మా మమ్మీనే చేసేస్కుయిందండి పాపం అయిపోయినంత ఉమ్
ఆ బయట తినేసి ఇం ఇంట్లోక్ ఏళ్ళొచ్చు కదా ఆన్ డి ఇల్లు క్లీన్ చేసిన కూడా ఆ ఏంటండి మీ ఇంటిక్ ఈ దగ్గర్లో ఏమైనా స్పెషల్స్ హోటల్స్ గానీ అలా ఉన్నాయా
ఆ ఉన్నాయి అండి కొత్తగా మొన్ననే ఇక్కడ విన్నారా మన పల్లె రుచులు అని బుటే
అవునండి విన్నాను కానీ అది ఎక్కడ అనేది నాక్ అర్థం అవ్వట్లేదు అక్కడ ఆఫర్స్ కూడా పెట్టారు అంట క
అవునవును మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒక స్టార్ట్ అయ్యి ఒక టూ వీక్స్ అలా అవ్తందేమో.
అవ్నా నేను ఒక వన్ ఒక వన్ వీక్. నుంచి కంటిన్యూగా ఉన్ వింటున్నానేమో.
కన్ ఆహ్ వన్ వీక్ ఆహ్ లే లేండి టూ వీక్స్ అయింది ఓపెన్ అయ్యి. అప్పట్ నుంచి ఆఫర్స్ ఉన్నాయి ఆ రోజ అయితే బలే ఉన్నిందండి.
అవునా టెస్ట్ చేశారా ఆ అప్పుడే
లేదు ఫుడ్ కాదండి క్రౌడ్ చాలా ఉన్నింది
అవునా ఏమంతా ఓపనింగ్ ఎవరై సెలబ్రిటీస్
అ ఫుడ్డు కదా సెలబ్రిటీస్ వచ్చినా రాకుండా ఆఫర్ పెట్టి ఇంకా ఆ రోజు ఆహ్. దాని కోసం క్రౌడ్ సెలబ్రిటీని చూడ్డానికి కాదు.
క్రౌడ్ ఉన్నారంటే నేను సెలబ్రిటీ కోసం ఏమో అనుకున్నా. అంటే ఫుడ్ ఆహ్ చెప్స్ంటారు కదా. సెలబ్రిటీసు వాళ్ళతో ఏమైనా ఓపెన్ చేయించినారేమో అనుకుంటున్నా. ఆహ్ ఆ నా. సెలబ్రిటీస్ అంటే నేను హీరో హీరోయిన్సు కాదు చెప్తుంది.
ఉహు అట్లేం లేదు ఆఫర్స్ పెట్టారునమాట. వన్ బిర్యానీ హండ్రెడ్ రుపీస్ చికెన్ బిర్యానీ. బకెట్ బిర్యాన్. త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పెట్టారు మటన్ బిర్యానీ టూ హండ్రెడ్ రూపీస్ అలా.
అలా పెట్టినప్పుడు మన. వాళ్ళు ఉంటారా ఇంకా ఆగుతారా ఆహ్. ఆహ్.
అసలు ఇంకా అసలు ఆ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది.
అవునవునులేండి.
ఆహ్.
ఎట్లుంది బాగా పెద్దగా ఉందా రెస్టారెంట్ట్.
నేను పోయి పోదామనీ పోయినా కానీ అండి ప్చ్ క్రౌడ్ చూసి భయపడి వచ్చేసినాండి.
అవునా.
ఆహ్ పర్లేదండి బానే ఉంది ఒక సర్కిల్లో మెయిన్ సర్కిల్లోనే ఉంది.
అవునా.
ఉమ్.
అయినా రెస్టారెంట్స్ నీ ఫుడ్ని. లైక్ చేయని వాళ్ళంటు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎక్కడ పెట్టినా రెస్టారెంట్టు బాగా జరుగుతది.
అవునవును వెరైటీస్ ఉంటాయి కదా చాలా. ఉమ్. బాగుంటాది. కొత్తగా మొన్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కూడా పడింది కొత్తగా.
అవునండి నేను కూడా విజిట్ చేసదాన్ని ఒకసారి.
ఎల్లారా మీరు.
ఆహ్ వెళ్ళసి వచ్చా.
నేను పోలేదండి ఇంకా.
ఆహ్ మా అన్న వాళ్ళతో వెళ్ళలేసి వచ్. వచ్చాను చాలా బాగుంది అది ఇంతకు ముందు టౌన్ లో సర్కిల్ లో మెయిన్. సర్కిల్ లో ఉండింది.
ఉన్ని అప్పుడు చూసాలేండి నేను.
ఆహ్ ఆహ.
చిన్నగుండింది.
ఆహ్ ఇప్పుడు వేరే ప్లేస్ చేంజేసెసరికి.
కొంచం సిటీస్ లో లాగా కట్టారంట మా అన్న ఎల్లిండ తీసుకొచ్చాడు పార్సల్లు
ఆ
ఉ
విన్న రెస్టారెంట్స్ ఇట్లా ఐస్ క్రీమ్ పార్లర్స్. సో ఒక టౌన్ లో ఉన్నాయంటే. బాగానే వాళ్ళకి.
మంచి బిజినెస్.
మంచి బిజినెసు ఉంటాది మనకు కానీ వెళ్ళాలనిపించిన కస్టమర్స్ కూడా బాగుంటది అవైలబుల్ గా అన్ని
అవునవును దగ్గరగా ఉంటాయ్
ఫ్రెండ్స్ వి కలవడానికి వ చ్చినప్పుడు ఇంకా ప్లేస్ ఎక్కడా ఉండదు గాదా వాళ్ళు మీట్ అవ్వడానికి ఒక రెస్టారెంట్ కు తినడానికి లేదా ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కూచోని కాసేపు టైం స్పెండ్ చేసి అట్లా వస్తా ఉంటారు
మన ఏరియాలో ఒక తక్కువ కదండి ఎవరన్నా వచ్చినా కూడా ఎక్కడికి పిలిచిపోవాలని ఆలోచించే వాళ్ళము
అవును అవును ఇప్పుడైతే నాకి అది వి ఒకసారి వెళ్లోచ్చినాక ఐస్ క్రీమ్ పార్లరు అది చాలా బెస్ట్ అనిపించింది ఫ్రెండ్స్ అందరు మీట్ అవ్వి మీట్ అయ్యి మాట్లాడడానికి
అదే అదే పర్లే పోవచ్చు
కెళ్ళినప్పుడు నా నా ఫీలింగ్ అదే వచ్చింది మనం మన ఫ్రెండ్స్ అందరం మీట్ అయితే ఇక్కడ ఎప్పుడైనా ఆలోచిస్తాటిమి కదా ఎక్కడ క్కడ మీట్ అవ్వాలని ఇది చాలా బెటర్ ప్లేస్ ఇది ఉంది ఇప్పుడు ఒకవేళ అందరూ ఎప్పుడైనా వచ్చిన కూడా అని చెప్పి అనిపించింది
అవునవును
న్నారు అక్కడికి వెళ్లగానే ఆ ఆ అంటే ఏదో అనుకోకుండా షాపింగ్ కి వెళ్లి అక్కడ మాంగళ్యాకి ఇంకక్కడ దగ్గరే అని చెప్పి మా అన్న పిలుచుకెళ్లాడు
బాగా జరిగిందా మీ అన్న పెళ్ళి
మా అన్న పెళ్లి బా జరిగిందండి
ఊ బాగా ఎంజాయ్ జేసారా మీరు
ఆ పర్లేదండి అది ఆ తెలవలానేది నైట్ బ్రహ్మముహుర్తానికి పెట్టినారు ఆ టైమ్ లో ఎంజాయ్మెంట్ ఏమి ఉంటది నిద్ర వస్తా ఉంటుంది అందరూ నిద్ర మొహల్ తో ఉన్నారు అసలు పెళ్ళి అంటే రెడీ అవుతారు కదా అందరు బాగా పట్టు సారీస్ కట్టుకొని కానీ ఆ టైమ్ లో ఎవ్వరు లేరండి
నేను కూడా అట్లాంటి మ్యారేజ్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేశానండి నైట్ ట్ ఏ డ్రస్ తో ఉన్నిన్టామో అదే దాంతో పెళ్లి అయిపోయి ఉంటుంది
అవునవును మార్నింగ్ వరకు అలానే ఉన్నరండి అందరూ
అదే
ఉమ్
టైం ఉండదు కదా రెడీ అవ్వడానికి
ఉమ్
అంతా మార్నింగ్ ఉంటే కష్టం అబ్బా
ఉమ్ కష్టమే అసల్కి కానీ అదే చాలా మంచి మూర్
అంటారు ఎంజాయ్ చేసేదే మనం అలం కే ఫంక్షన్స్ లోనే అబ్బా ఏ ముందు లేబ్బా అందరలా ఆ టైమ్ లో చేసుకునే వాళ్ళుందరూ బాగున్నారని లేరు
అయిపోయింది పెళ్ళి అంటే హడావిడి చేయడము కజిన్స్ న్స్ సిస్టర్సు బ్రదర్సు ఆ ఏదో అవకా సెలబ్రేషన్ లాగా వాళ్ళు ప్లాన్ చేసుకొని అన్నీ ఉంట్రు కదా
అవును
ఇప్పుడు పెద్దవాళ్ళా ఆ ఆలోచనలని తగ్గిచ్చి పిల్లవాళ్ళ పనులే ఎక్కువ జేస్సానారు పెళ్ళిలల్లో కూడా ఆ అందరు అప్డేటెడ్ గా ఉన్నారు కదా ఆ
పద్ధతులన్నీ ఎళ్ళిపోయాయి
అవును
ఎంజాయ్మెంట్ జరిగేదేప్పుడో ఒకసారి జరుగుతాది
ఆ టైంలో కూడా మనం ఆనం హ్యాపీగా ఫ్యామిలీ అందరితో ఉంటాం కదా దా పద్ధతులు ఉండేటివుంటయి పద్ధతులు చేసేటివి చేస్తారు ఆ టైం ఆ టైం కూటా వదిలేస్తరు పెద్దవాళ్ళని ఇంకమ్ పెళ్ళీ మొత్తం హడావిడి మొత్తం బ్రదర్స్ సిస్టర్స్ కజిన్స్దే ఉంటది
అవునవును పెళ్ళంటనే ఒక
ఒక పెద్ద పండుగ
అదే అదే బాగుంటది
ఉమ్
ఇక్కడెక్కడో ఆన్యువల్ డే ఫంక్షన్ జరుగుతోంది సౌంసొస్సున్నయ్ మా ఇంటి దగ్గర
అవునా ఏ అంటే ఏమైనా స్కూల్ గానీ అలా ఉ మదా ఫంక్షనాల్ గానీ
ఫంక్షన్ హాల్సూ ఉన్నాయి స్కూల్స్ కూడా ఉన్నాయి కొంచెం దగ్గర్లో
ఆ
బలే ఉంటాది యాన్యువల్ డే ఫంక్షన్స్ చిన్న పిల్లలందరూ చి క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ వేసు కొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు అట్లుంటే బాగుంటది నాకు చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్ అండి అలాంటివి
అవును చాలా బా హ్మ్ వాళ్ళా స్టా చిన్న చిన్న ఉహు
క్యూట్ క్యూట్ డ్రెస్సె స్సూ అదే అందర్కీ సేమ్ డ్రెస్సెస్ వేసుంటారూ బావుతాయి ఇప్పుడంతా సమ్మర్ కదా అన్ని ఫంక్షన్స్ ఏ ఇంకా
ఆ ఆ రేపెలాగో సండే కదండి రండి మరీ ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్దాం
రేపా అండి
ఆ
కుదురుతుందా మీకు
ఏమో అండి చూస్తాం ట్రై చేస్తాము నీక్కూడా కుదిర్తే రండి విసిట్ చేద్దాం ఒకసారి
రండి మీరొస్తే చెప్పండి
ఓకే అండి
ఆ మీట్ అవుదాం
ఆ ఆ ఎలాగో చూల్లే అంటున్నారు కదా
చూల్లేదూ
ఉహు
ఉమ్
చాలా బావుందండి బిల్డింగు త్రీ ఫ్లోర్స్ ఉంది టూ ఫ్లోర్సూ ఆ ఐస్ క్రీమ్ పార్లర్లు పెట్టేేసారు థర్డ్ ఫ్లోర్లో వాల ఫ్యామిలీ ఉన్నారంట చాలా బాగుంది దాన్ని చూసేద్దాం ఊ
సరేల్లేండి మరి ఉందామా ఇక్కడ్డందరూ పడుకుంటున్నారు నేను ఒక్కదాన్నే ఉన్నాను
ఓకే అండి
బాయ్
బాయ్ అండి